బాగున్నరాండి ఆ వినిపిస్తుందా ఉమ్ చెప్పండి ఏం జేస్తున్నారు ఆ మేం సూపర్ ఉన్నాం బాగున్నాం
ఉ హా హా బాగున్నారా
ఉమ్ తిన్నరా
ఆ ఇంతకు ముందే తినేసి వచ్చినాండి మీరు తిన్నరా
తిన్నం తిన్నం ఏం వండా ఏం వంట వండారు
ఇవ్వాలనా గుత్తి వంకాయి కూరండి మీది
మాది వంకాయ్ టమాటా
వంకాయ్ టమా టనా అయ్యో సేమ్ పించ్ అట్లైతే సేమ్ పించట్లయితే
అవునా మా పిన్ని చేసింది మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా ఈ రోజు అయితే మా పిన్ని జేసింది గుత్తి వంకాయ కర్రీ అంటే మా అక్క బాగా జేస్తదండి అసలు మస్త్ ఇష్టం నాకు గుత్తివంకాయ కర్రీ అంటే
ఈ అంటే నా గూడా ఇష్ టమే కానీ నేనుండేది హాస్ స్టల్ లో గదా ఇంగ
ఉ ఉ కానీ బాగుంటది కదా గుత్తి వంకాయ నేను చేద్దామన్ ఉంటేగానే ఎప్పుడు జేయలేదు మా అక్క జేస్తే
ఆ హ మనం అట్లాంటి ప్రయోగాలన్ని చేయొద్దండి ఇప్పుడే
అవును కనీ నేర్చుకోవాలి ఇష్టం గదా అని నేర్చుకోవాలి కొన్ని కొన్ని కర్రీస్ హు ఇంకా ఏం జేస్తున్నారు మరి అది సేమ్
అవునవును నేనైతే యైత్ క్లాస్ త్రెడ్ బ్యాంగిల్స్ చెయడానికి త్రెడ్ ఒకటి ఇప్పుడే గమ్ పెట్టి పక్కన పెట్టినండి అవి జెయ్యాలి
అవునా ఇలాంటివి క్రియేటివిటీ ఉందా మీలో
ఉంది ఉంది కాళీ ఉండలే కదండి ఏదో ఒకటి ఒక పని చేసుకుంటు పోతేనే
వామ్మో
ఆం
ఇంకా మ్యారేజ్ అంటే పెళ్లి గురించి ఏం లేదా
ఇప్పుడే ఇప్పుడ అప్పుడే లేదండి నేను ఒక్కదన్నె మా వాళ్ళకి ఇంకా ఇప్పుడు అప్పుడే చెయరు నాకు ఎందుకంటే నాకు నేను సెటిల్ అయి నాకు ఒక ముప్పై నలభై వేల జీతం వచ్చే వరకు చెయ్యారు ఎందుకంటే భర్త భర్త మీద బతకలేం కదండి మన కాలం మీద మనం బతకాలి భర్తని అడిగే అంత అది రావద్దు
కానీ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇంకా ఎలాంటి సిటీలో అయినా కొంచెం అమ్మాయిలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా నిన్న
అవునవును చాలా కొంచెమని కాదు కొంచమని కాదు చాలా ఉంటది నేనే చూడండి నన్నే మీరు ఉదాహరణ తీసుకోండి నేను జులై లో వచ్చిన హైదరాబాద్ అంటే ఇక్కడికి ఏ ఈ జూలై పోయిన సంవత్సరం ఇప్పుడు జలై వస్త వన్ ఇయర్ అయితది జులై లో నా డిగ్రీ అయిపోయింది జూన్ లో అయితే నేను ఇమ్మీడియట్ గా నా డిగ్రీ అయిపోయినాకనే అసలు నెల రోజులు కూడా ఖాళీగా లేకుండా ఇటు వచ్చిన వచ్చేసిన
అమ్మో అంటే అట్లా చూపించడం కూడా ఆ అట్ల వరకు చూపించే వాళ్ళు ఉండాలి మనం కూడా తెలుసుకోవాలి
ఆ కాని మీ మీ నుండి మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చినాము మాక్ కు ఒకరు ఉన్నారు క్కడ మాకు చూపియ్యడానికి ఇది దారి అని మాకు చూపియ్యడానికి ఉన్నారు అని అయితే ఎక్స్పెక్ట్ చేసి రాలేదండి
అవునా మరి మీరే ఇట్లా కనుక్కున్నారా
టే ఏమనుకున్నామన్ టే సరే మనం ఇప్పుడు ముందడుగు చే సి మనం ముందుకు వెళ్తేనే వెళ్ళగలం లేదంటే ఇక్కడనే ఆగిపోతాము సో ట్ల అయితే ఏం చేయాలంటే మనము అంతా చదురుకొని మనం ఇప్పుడే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందడిగేద్దాము అని ఇద్దరం డిస్ సైడ్ అయ్యి బస్సు ఎక్కినం బస్ ఎక్కిన తరవా తకీ ఏ హాస్టల్లో లో ఉండాలి ఎక్కడుండాలి ఎంత ఫీజు కట్టాలి అనేది బస్సు లోనే చూసుకున్నామంటే నమ్ముల్లి
అసలు
బస్సు లోనే చూసుకున్నాము ఆ ఆ ఒక చిన్న లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఒక ఆరు జతల బట్టలు పట్టుకొని ఒక ఐదు వేలు
ఉమ్ అదేంది హైదరాబాద్ లో ఐదు వేలకి సరిపోయిందా ఫస్ట్ లో అంటే మొదట్లో వెళ్ళాడా
ఐదు వేలు పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు వేలు హాస్టల్ ఫీజు కట్టిన తర్వాత మాకు చిల్లి గవ్వలేదు చేతిలో ఆధార్ కార్డు పట్టుకొనే తిరిగినం ఇంటర్వ్యూలకి ఆధార్ కడ్ పట్టుకొని ఇంటర్వ్యూ లకి తిరగాము తిరిగాము ఒక నాలుగుగైదు ఇంటర్వ్యూలకి నాకు సెట్ అయింది సెట్ అయిన తర్వాత పదహారు వేలు ప్యాకేజ్ అని అన్నారు ఓకే పర్లేదు అని జాయిన్ అయినా జాయిన్ అయిన ఐదు నెలల తర్వాతనే మళ్ళీ రిజైన్ చేసినా
ఏం చేసారు రిజైన్ చేసిల్లా ఎందుకండీ నచ్చలేదా
ఆ నాకు మెడికల్ కోడింగ్ మీద ఎక్కువ ప్యాషన్ ఉండే నా నా నేను పడుకున్నా కూడా నా కలలో కూడా నాకు అదే ఉండే నేను అదే చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అయ్యి హైదరాబాద్ వచ్చి చ్చిన తర్వాత నేను అది కాదు అది చెయ్యలేను దానికింక వేట్ చేయలేను టైం వేస్ చేసుకోవద్దు అని తప్పక జాయిన్ అయిపోయినా ఇంగ దొరికిన దాన్ని వేస్ట్ వేసుకోవద్దు కదా అదే అదే ఎందుకంట్ పే ఇక్కడ నేను నాలుగైదు ఇంటర్వ్యూలకు తిరిగిన ఒక దగ్గర దగ్గర ఒక గంట సేపు ప్పట్లోనే మూడు నాలుగు వందల మంది వేకెన్సీ ఎకో చేది
కానీ నా ఫ్రెండ్స్ నా స్నేహితులు ఉన్నారు కదా వాళ్లయితే చెప్తారు అసలు హైదరాబాదే రా వద్దు మనకు వచ్చిన జీవితానికి అసలు అక్కడ ఉండలేము ఏ ఉన్నదో లే ఆ ఉన్నదో లెందో మన ఊళ్ల ఉండి చేసుకోవాలి అని చెప్తా ఉంటరు మళ్ళీ వాళ్ళు పా అంటే జాబ్ చేస్తా ఉంటారు మళ్ళీ డబ్బులు అడుగుతరు నన్నే అరే నేనే ఏం జాబ్ చేయట్లేదు మీరే డబ్బులు ఇవ్వాలి కదా అని నేను అం టా
అవును కదా లో ఆ వాయిస్ సింటమ్ బ్రేక్ అయింది అందుకే మళ్ళీ హలో అన్న
సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నయి అసలు ఫోన్లే ఈ మధ్యలో ఉం హ్మ్
అట్లా అయింది ఐదు వేలల్లో ఐదు వేలల్లోనే హాస్టల్ ఫీస్ కట్టి ఆధార్ కార్డ్ మీద నెల జీతం వచ్చే దాకా
చాలా ధైర్యం ఉండాలి దానికి అసలు అట్లా చేయడం
ఒక నిర్ణయము మమ్మల్ని ఇ ఇంతటి దాకా ఇప్పటి దాకా మమ్మల్ని ఇట్లనే స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేసింది
మీకైతే చాలా ధైర్యం ఉంది అట్లనే ఉండాలా.
సరిపోదు వచ్చిన జీతం సరిపోదు మా ఇంట్లో ఏమి ఇయ్యాలి నేనేం పట్టుకోవాలి అని నా చదువు కోసం ఇప్పుడు నేను మెడికల్ కూడా చేయనంటే మ పక్ష కా ఆ లక్ష రూపాయలు నేను ఎట్లా సంపాదించువాలి ట్లో అడగలేను అట్లా అని జీ తం డబ్బులు ఇంట్లో ఇయ్యకుండా నేను ఖర్చు పెట్ పోలేను నా జీతం డబ్బులు ఇంట్లకెళ్లాలి అట్లా అనీ నేను నేను ఇన్ని ఖర్చుగా ఉంచుకోవాలి నేను లక్ష రూపాయలు జమ చేేసుకోవాలని ఈ బ్యాంగిల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్న ఆ అట్లయితే దాని కోసం మెటీరియల్ అంత నేను తీసుకొచ్చ ఆన్లైన్ లోనే ఆన్లైన్ లో ఆఫ్లైన్ కాకపోతే ఎం. అంటే నేను స్టార్ట్ చేసిందే మొన్న మొన్న స్టార్ట్ చేసిన
ఆహా అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లా ఏమైనా హెల్ప్ చేసిలా లేదంటే మీరే ఓన్ గా నా
అగ నేనే తీసుకున్న డెసిషన్
వావ్ సూపర్ అసలు మరి మాకేమన్న అట్లా నేర్పిస్తారా మరి మాక ఎట్లా చెప్తారా మరి అంటే నేర్చుకోవాలి కదా మేము ఎట్లా ఇం ఇంట్లో ఖాలీ కదా అట్లా చెస్
ఆ అవునవును ఇంట్లో మనము ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్ల చేసుకొని మనము ఏ పార్సల్ గాని డెలివరీ ఎవరైన అడిగి ఎంత దూరం ఉన్నా కూడా మనము ఆర్టీపోత అట్లాంటి కొన్ని కొరియరీ యాప్లు ఉంటాయి వాట్ల మన ఇంటికి వచ్చే తీసుకెళ్ అవి వేరే పని కూడా అవస వ లేదు ఇంట్లో ఉండి సంపాదించుకునేట్లాంటివి
ఉ అంటే మాకు తెలిదు కదా ఎప్పుడు వినలే
నేని కొద్ వచ్చిన మనీని పట్టుకని నేను మెడికల్ కోంగ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ మా అమ్మకి అప్ప చెద్దాం అని అట్లా స్టార్ట్ చే
ఆ
ఎప్పటికి ఇంట్లోనే ఉంటది కాబట్టి ఇంట్లో ఉండే అమ్మలకి అని మనకు గాని మంచి మంచిగా పనికొచ్చేది అన్నట్టు ఇది చేటి ఖర్చుల మందం వస్తాయి అవునువును ఆ మామ్మ న చ చాలా తిట్టింది నువ్వు ఇప్పటికే జాబ్ చేవు పొద్దున ఎప్పుడో అవతావు నైట్ ఎప్పుడో అతావు ఎందుకని మ అ నను అను చనుకని హైదరాబాద్ వచ్చింది ఒక ఒక దాని కోసం నేను ఆ పని చెయ్యాలి చేసి చూపియాలి అందరికి అని దానికోసం ఎంత కష్టమైనా నా సతగా నేను చేసుకుంటాని అట్లా
మీరే ఇన్స్పిరేషన్ ఇట్ ఇట్లా ఇట్లా కొంతమంది యూత్ కి ఇట్లా నేను ఎవరికైనా చెప్తే అసలు ఇ మన బయటి పోయినామంటే సంపాదించుకోవాలి లేదంటే ఇంటికి రావద్దు అదే ఆ ఆలోచనతో వెళ్ళాలి ఇక
వచ్చినప్పుడు ఏమ అనుకున్నా అంటే ఇక్కడికి వెళ్తున్నాము అంటే అక్కనంంచిల్లి ఆ ఏం లేకుండా రావదు ఉట్టి చేతులతోనే వెళ్తున్నాగాటీ ఉట్టి చేతు నే రావద్దు ఏదో ఒకటి చేసి సాధించే రావాలి మళ్ళీ అని ఫిక్స్ అయినా నాకు జాబ్ వచ్చవరకి నేను మా ఇంటికి కూడా పోలేదు మళ్ళీ నాకు బాబు వచ్చిన తర్వాతనేళనా మా ఇంటికి ఏ
ఊహు చాలా అంటే చాలా చాలా గ్రేట్
శీ అ గటి అనుకోవాలి కొన్ని కష్టమే
అవును కానీ మన సొంత నిర్ణయాలు మనం తీసుకోవడం అం అంటే అది ఆ స్టెప్ వేసి చూడండి ఒక అడుగు అది దానికి ఫిదా నిన్ అయితే నేనైతే నాకు బయ ఇ మ ండి అస్సలు చాలా బయ మా ఇంట్లో కూడా పంపియ్యారు
ఆ ఇంట్లో ఇంట్లో వాళ్ళు మనని బయటికి పంపయకుండా అదే ఇంట్లో వాళ్ళు మ నని బయటకి పంపించకుండా ఉంచుతారు కదా అట్లాంటి వాళ్ళకు ఇంట్లో నే ఉ స్టార్ చేయాలి అని ఒక ఆలోచన రావాలే
అంటే మన ఇ
ఇంట్లో ఇస్తుంటా అని అవునవును సపోర్ట్ చేసేవాన్నారు నేను ఒక్కదాన్నే నేనైతే అమ్మాయిని ఒక్కదాన్నే కాబట్టి మా అమ్మ నాన్న నన్ను ఏమ నువ్వు వెయిట్ చేసినా కరెక్ట్ ఎతో నీక ఎవ్వరేమన్నా అంటే స్కూల్ కానీ మా నాన్న నాకు బాగా సపోర్ట్ మా అమ్మ కూడా నాకు చాలా సపోర్ట్
ఇంకా నాన్న సపోర్ట్ ఉంటే మనం ఇక్కడ ఆగుతాం మన ఏమన్నా విషయాలన్నిని సక్సెస్
మ బలే అంత కద ర కొ క్ అవునా
సక్సస్ ఎవు అక వాళ
అ టెన్ మనిట్స్ ఏమ కట్ చేస్తారుామ ఆ ఓకే ఓకే